హలో
హాయ్ ఎలా ఉన్నారు?
హాయ్ హలో బాగున్నార? మేం బాగున్నాం. ఏం చేస్తున్నారు భోం చేస్సారా?
ఆ చేస్సాం ఇప్పుడే మీర్ చేస్
ఆ మేము కూడా ఇప్పుడే తిన్నాం ఏం కర్రీ చేశారు? అ
నిమా బెండకాయ ఏపుడు దొండకాయ ఏపుడు
మాది తోటకూర మాది తోట కూర తాలింపు పెట్టాను కాకరకాయ ఫ్రై ఉమ్ ఏం చేస్తున్నారు?
ఏం చెయ్యట్లా మీ అమ్మాయి ఏం చేస్తుంది. వచ్చిందా స్కూల్ నుంచి?
ప్ప స్కూల్ నుంచి వచ్చింది పడుకుంటుంది అన్నం తిని మీ బాబు మీ బాబు ఏం చేస్తున్నాడు?
మా బాబు స్కూల్ కి వెళ్ళాడు.
ఆ
రాలేదు ఇవాళ నాలుగింటి దాక అంట డ్యాన్సులు నేర్పిస్తున్నారు.
వాడికి కూడా నేర్పిస్తున్నారా?
ఆ అవును.
ఊహు
మూడు రోజుల్నుంచి డ్యాన్సులు నే నేర్పిస్తున్నారంట.
స్తున్నాడు.
చిన్న బాబు పాలు తాగుతున్నాడు.
ఉమ్ బోం చేశాడా?
ఆ చేసామండి మీర్ చేసారా?
ఉమ్ చేశాం. ఇంకేంటండి సంగతులు?
ఏం ఉన్నాయి చెప్పాలి, ఆ అందరూ బాగు మీ అమ్మాయి మొన్న సైకిల్ల్లో కాలు ఏసుకుంది అంటగా ఎ ట్టా ఉంది?
అవునండి మొన్న సైకిల్లో కాలేసుకుంది, ఇవాళ అన్నయ్య వాళ్ళ సైకిల్లో కాలేసుకుంది, పర్వాలేదు కొంచెం చాలా రోజు వన్ వీక్ పట్టిందండి తగ్గడానికి.
ఆ ఓహో
వన్ వీక్ బాగా ఇబ్బంది పడింది పాపం.
ఆ చిన్నపిల్ల కదండి నెప్పి ఉంది కదా?
మ్ చాలా మెడిసెన్స్ వాడాము ఇంజెక్షన్ చేయించాము. లేటుగా తగ్గిందండి అది చాలా ఇదిగా అనిపించింది
అవునా ఆపు
అ
అ ఆ అందరు బగానే ఉన్నాము
బాగుందా
ఆ
మీ ఆడపడుచు బాగుందా
ఆ మా పడుచు
అలా బాబు బాగున్నాడ నే బాబు పేరు ఏదో ఉందిగా పూనైనని
ఆ బాగానే బాబుకి బాగోలా జరమోచ్చింది నిన్న
వచ్చిందా తగ్గుతుందిలేండి అది మ
అవును జలుబుతో జ్వరం వచ్చింది ఆ బాబుకి పాపం అంటే ఏడు నెలకి పుట్టాడు
తక్కువ నెలలో పుట్టాన పిల్లలు అంతే కొంచెం ఒక వన్ ఇయర్ దాక ఒక వన్ ఇయర్ దాక బాబుని చూసుకుంటే ఉండదు
ఓ
బాబుకి కొంచం పాలి
ఆ ఇస్తున్నా
ఉ
ఆ బాబు పాలిని ఎతుక్కుంటున్నాడంట అంటే డబ్బా పాలు కదా వాళ్ళ అమ్మవి ఎత్తుకుంటున్నాడంట
ఓకే మంచిదేగా మంచిదేగా తాగ ముందు నుం చీ అలవాటు చేయలేదు బాబు కి ఆ ఆది అలవాటు టే బాగుండేది
హు ఇంకేంటి సంగతులు అంతేలేండి వాళ్ళ మాట చెప్పినా వాళ్ళు వినర్లేండి ఎవర్ చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళ మాట వాళ్ళదే చెప్తారు వాళ్ళు
అవును
వాళ్ళకి ఎవరేం చెప్తార వినరు
డబ్బా పాలు కూడ ఇచ్చసారు చిన్న పిల్ల్లోడికి సంవత్సరం కూడ అవ్వాల
ఆ వచ్చినా రాకపోయినా వచ్చినంత వరకు కొంచెం ఎలానో బ చ కొం కొంచెంగా అలవాటు చేసిఉంటే అప్పుడు ఈ పాలు అప్పులప్పుడు ఆ పాలు తాగిపిస్తే సరిపోయేది. బాబుకి ఆ పాలు తాగిపోయి ఈ పాలు కూడా సరిగ్గా తాగట్లేదంటా.
సర్లే గోడ కి వినిపించట్లేదు సరిగ్గా స
రిలాక్స్ తింటున్నాడు అని చెప్పారే
ఆ
సరిలేక్ తిన్ తింటున్నాడు అని చెప్పారుగా
ఆ తెలిసిన వాడి
ఊ ఇంకా ఎలా ఉంది వల తాతయ్య ఏం చేస్తున్నాడు
ఆ
వస్తున్నారా అండి అక్కడికి
ఆ అప్పుడప్పుడు వస్తాన్
ఉ
రోటీ దిగతే వచ్చి వెళ్తాడు
పడుకోబెట్టండి బాబుని కాసేపు పడుకుంటాడేమో
ఆ ఏడుస్తునాడుని నిదుర్
పడుకోబెట్టండి పడుకుంటాడు కాసేపు మధ్యాహ్నం పూట బాగా ఎం
వుఆ మంచి ఇల్లా బర్డే ఎప్పుడండి
మా బా మా బాబు బర్త్డే ఏప్రిల్ ట్వంటీ సిక్స్ అండి. అ
చేస్తున్నారా బాగా
అంత ఐడియా లేదు. చిన్న పిల్లలకి పెడదాం అనుకుంటున్నాం. ఇంకా చిన్న పిల్లలంత వరకు పిలిచి పెడదాం అనుకుంటున్నాం. చిన్న పిల్లలకి
ఉమ్ మంచి ఐడియా
ఆ ఏం చేయటల్లా చిన్నపిల్లలంత వరకు పిలిచి ఆ పిల్లలకి భోజనం పెట్టి ఉ కేక్, బిస్కెట్లు ఉంటాయి కదా అది ఇద్దాం అనుకుంటున్నాం. మరి ఎలా అవుతుందో ఏమో కన్ఫామ్ గా ఇంకా అనుకోలేదు. డిస్కర్షన్ అవ్వలేదు ఇంకా. దాని గురించి నీ బాబు మీ బాబు బర్డే ఎలా చేస్తున్నారు. మీ బాబు బర్డే ఎప్పుడు? ఏ తారీఖు అండి వచ్చే నెల్లో నాలుగో తారీఖ్ కదా
ఆ
ఎలా చేస్తున్నారు
కొంచెం ఇంట్లో అంత వరకు చేద్దాం అనుకుంటున్నామండి.
ఏమేం చేయాలనుకుంటున్నారు. అ
మేమేం చేస్తామండి పులావ్ వండుతాము, కేక్ తెచ్తాము.
మేం గూడా రావ చ్చా మమ్మల్ని గూడా పిలుస్తారా
ఆ ఇస్తా రా
ఓ ఇంకేంటండి తంగతులు మీ అత్తయ్య గారు బాగున్నారా మామయ్య గారు, అత్తయ్య గారు, మీ అమ్మ, మీ అమ్మ వాళ్ళు బాగున్నారా.
సరే బాగా జేయండి
మీ చెల్లెలు బావుందా
ఆ
మీ చెల్లెలు రావట్లేదు ఏంటండీ ఎక్కడికి ఎళ్తున్ ఎళ్తుందాపా లేజ్క్ ఎళ్తుందా
ఆ
ఓహో చాలా రోజులయింది గదండి వచ్చీ రాలేదంటే
ఆ
ఊ ఇంకేంటండి సంఘతులు
ఎల్లారా మీ మామయ్ ము
ఊ
ఎల్లాల మీ మామయ గారు పోలాని
ఎళ్ళీ వచ్చారండి ఇవాళ మధ్యాహ్నం నుంచి లేదని వచ్చేసేసారు.
ఊ అన్నయ్ ఎళ్ళారా
అన్నయ్య గూడా ఇప్పుడే వచ్చింది, డ్యూటీ నుంచి వచ్చి అన్నం తిని కూర్చున్నారు.
అవునా
ఊ అవునండీ ఏంటండి సంగతులు పని అయిపోయిందా లంచ్ అయిపోయింది కాసేపు కాసే ఆ రేపు రిలాక్స్ అవ్వండి బాబుని పడకోబెట్టి మీరు గూ పడుకోండి.
ఆ పనుకుందామండి ఇప్పుడు అన్నం తిన్నాం కదా కొంసేప్ తర్వాత
అ సాయంత్రం ఏ కర్రీ వం ఒండుతున్నారు.
హూమ్ దొండకాయ ఫ్రై ఉందండి
ఊం గోంగూర పచ్చడి, దొండకాయ ఫ్రై కాంబినేషన్ బాగుండిద్దండి. ఎవరు చండారు మీరు చేశారా మీ అత్తయ్య గారు చేసారా
నేనే చేశాను
మీరు చాలా బాగా చేస్తారండి మీ వంటలు చాలా రుచిగా ఉంటాయి ఎలా చేస్ తరూ మీ చేతిలోనే ఉండిద్దా ఆ టేస్ట్, లేపోతే మీరు వేసే పదార్థాల్లో ఏమన్నా ఉండి. దా
ఏమో అందరిలాగే చేస్తానండి
కానీ మీది బాగా రుచి ఉండిద్దండి మీ వంటకాలు
మీరు ఫ్రై బాగా చేస్తారు కదండి మొన్న చికెన్ ఫ్రై చేశారా చెప్పారు కదా మొన్న ఫోన్లో
ఇది కూడా మీరు చెప్పిన మీరు మీరే చెప్పారు కదండి మీ ఐడియా మీ ఐడియా ప్రకారమే చేశానండి
ఏమేమి వసారండి
ఏమేతామండి అంటే
అ
ముందు చికెన్ తీసుకున్నానండి చికెన్ తీసుకొని అది వాటర్ పెట్టి కాసేపు పెట్టి ట్యాన్ వాటర్ లో వాటర్ కూలింగ్ మొత్తం పోయేదాకా పెట్టాను పెట్టిన తర్వాత మాముూలుగా తీసేసేసి మ్యాగ్ిననేట్ చేసి మ్యాగ్ిననేట్ చేసి పెట్టాను ఏమేస్తాను పెరుగు ఉప్పు పారం పసుపు సరే అండి మళ్ళీ కాల్ చేస్తానండి
ఆ సరే అండి ఓకే బాయ్